మచ్చా మచ్చా వినిపరాలేదు మచ్చా
కార్య ద ఇప్పుడే అప్డేట్ చే అప్డేట్ చేసా నేను అప్డేట్ చేసా
ఆ ఆ ఏం వచ్చింది
త్తలా డైరెక్ట్ గా చెప్పాను కానీ అప్డేట్ చేస్తే మూడు నలభై పడింది నాకు
ఓ మైగాడ్ నిజంగానే మచ్చ మూడు వందల నలభై పడిందండి ఇంకా ఇప్పుడు
ఆ హాస్టల్ లో
మరి ఇప్పుడు నాతో మాట్లాడితే నీకు కూడా పడతాయి ఉంటది కద మ చ్చ
సర్లే నాకు అవును బయలుదుర్ధంలేదా మీరు ఇంటర్న్షిప్కి
పోతాం మీరు ఎప్పుడు మీకెప్పుడు డేట్
ఇరవై అయిదు
అంటే మీరు ట్వంటీ స్ీ బదులుతారు కదా అంటే రేపే కదా అందరు కాలేజ్ దగ్గరకి వచ్చి కల్స్ కుబతార
ఆ అబ్బాయి అంతేం నెల్లూరు రైల్వే స్టేషన్కి వచ్చి నేను లత ఆటస్త ఈ ఇప్పుడ శృతి ఏము బస్సు అని చెప్పింది స్టార్టింగే ఫోన్ చేయాల మళ్ళాగా ఎప్పుడు బయలు దత అదేమో నిహారిక ఏమో చెప్పలేన అని చెప్పిందంట
నిహారికపో చానిని తీసుకో స్త అన్నారు కదా
ఏమో ఆ పిల్ల చాని నెక్స్ట్ ఆ పిల్ల అక్కడే చేద్దాం అనుకుంటుంది ఆ పిల్ల ఐడియా
ఆ
హైదరాబాద్ లోనే చేద్దాము మళ్ళా అందులో బడ్జెట్ లేదు హెల్త్ ప్రాబ్లం కదా అప్పలకి మళ తిరగ తగుండాల ఎందుకునేసి తిరుపతిలోనే చెప్పింద వాళ్ళమ్మ
ఆ
నమ్ ప చెకోాల ఇంకాసర్లి ఇంకేం చేస్తాం
అదే మళ్ళ ఆడికే అదా
అందుకని వద్దు సర్లే మీ ఇష్టం అది డబ్బులు లేదు అందులో హెల్త్ కాదమ్మా అనిందావి అన్నిసార్ అడిగితే అ సార్ కొంంగైపోేయా
ఆ ఏముంది మచ్చ మీరు అడగచ్చు కదా మేము చూసుకుంటామని చెప్పా
మేము చెప్పాము మా ఏం దాంటి ఉంటదు కదా ఏం కలేని రాదని చెప్పిన కూడా ఆ ముక్క అలా ఇవ కూడా కూడా ఎందుకులేమే నేను అడిగాను అ మనం ఒప్పుకుంటాను కానీ ఎంత అడికి వేస్ మన వద్దు అమ్మను హడపోయితే కట్ట దదా చెప్పంది ఎవరు ఏం చేయలేరు మళ్ మన రా దీదీ
హ
అందుని ఒకేసారి పంపిడు అసలు పంపిడు మనం ఎంత దూరం బాము మన కళ్ళ మాట్లాయన్న
అది నిజంగా కల మ చ్చ
కళ్ళ మాట్లాన్ని అందుకని ఇంకా అందులో అమ్మకి ఆపరేషన్ ఇంకా చేయగరుగుతవ్యా ఈమంతా ఎప్పుడు అన్న ఎలాగ ఓ అఠరా చ
పేర్లోని జగత అన్నా
సరేలే సత్త ఆపరేషన్ కానీ లేట్ అయిపోతాను అందుకే విద్యస్తథాను
ఆ ఇప్పు ఆపరేషన్ రడేట పడిచ్చారు
ఓళ్ళు పిలస్తాంలేమ్మ అని చెప్పేసి అన్నారు కానీ ఇప్పుడుకి పిల్లలా ఏం చేయలా
ఆ
అందుకని రేపు నన్ను వదిలేసి ఒకేసారి చెక్ చేసుకుని వెళ్దామని ఉన్నారుారు
ఆ మాకు ఈరోజు ప్రిన్సిపల్ అడిగి లెటర్ పెట్టించిన వాళ్ళకి ఆయన మాట్లాడలా ఇంక మేమే మాట్లాడు ఆయన మాట్లాడలా మీకే మాట్లాడింది వాళ్ళ అతతో మ డి ఇంకా లెటర్ పెట్టించుకొని ఈ రోజు ప్రిన్సిపల్ కి ఫోన్ చేసి నేను మాట్లాడి పచ్చుకున్నాను ఆయన ఎట్టలా చేసేటట్లేడు లే అని చెప్పి బెంగళూరు వెళ్దుకతే అసలు క్యాన్సిల్ కదా
అవులే
వాళ్ళు హైదరాబాద్ అయినే చేసుకోవచ్చు కదా వాళ్ళు అది కూడా చేసుకోలేదే
మీర ఎక్కడా
మేము హైదరాబాద్ కదా మీద ఒక మచ్చ వెంట కంపెనీ మాది మది ఇ ఏని మీరేని
గొచ్చిబోలి కాడ కద మాద
అదే కంపెనీ పేరు
మాస్ తాయాల మాస్తానం ఊ మాసైజేలే ఆ కంపెనీ అది గన్ గండి మై సమ్మ దేవర అంటా
ఆ
సిటీలో గాదు ఔట్కర్ట్స్ లోనే ఉంటది ఈ అన్ని కంపెనీలుగానీ
ఆ రెహనా వాళ్ళకి వేరుగా మాకు వేరుగా వ వచ్చింది
అబ్బా
అవును మచ్చా మేము ఎంత ట్రైచేసిన గాని నలుగర ఒక దగ్గర రాలేదా
ఆ
ఆ
ఏ అనా లేక లెటర్ మాకు ఆ నుంచి ఆఫర్ లెటర్ ఏం రాలా
ఆఫర్ లెటర్ రాకపోయినా వాళ్ళ ఫ్రెండ్ తరపున కదా మాట్లాడిపించింది మీరు ఇదేమి ఇంకా పోకుండా అని అడుగుతున్నాడంట కదా ఆయనా ఆ
అదే మీరు పోయి నాకు ఫోన్ చేయండి ఆఫర్ లెటర్ రాకపోయినా పర్వాలేదు అన్నాడంట లత మాట్లాడితే ఆ పిల్ల మాట్లాడింది ఇప్పుడు మాట్లాడితే ప్రిన్సిపాల్ సార్ ఇప్పుడు రాలేదు సార్ ఎన్ని రోజులు అయినా కూడా అంటే నువ్వు మాట్లాడు చెప్త అని చెప్పి మా మాట్లాడి ఏం పర్వాలేదు మీరు వెళ్ళే రోజు నాకు ఫోన్ చేయండి అని చెప్పి అన్నాడంట ఇంకా ఆయనే అన్ని మాటలు చెప్పేటప్పుడు మనం ఏం మనం రూపాయ బిళ్ళ కట్టపడలేదు కదా ఇ ఇన్ని మాటలు చెప్పేటప్పు ఆడ కట్టాలంటే మనం ఇంకా గమ్ముగా తట్టా బుట్ట సర్దుకొని వచ్చేయడమే
వీళ్ళత్తను అడిగితే వాళ్ళత్త డబ్బులు పెట్టైన కొనుక్కోచ్చు అని చెప్పి చెప్పిందంట మళ్ళీ మీ ఎక్స్ ఎక్స్పీరియన్స్ వేరు డబ్బులు పెట్టి కొనేది వేరు గదా అందరూ పోతున్నాం కదా మళ్ళ ఎందుకు కని చెప్పానంటే ఇంకా ఏమి సరే మాట్లాడుకున్నాం మేమే వాళ్ళకేమో ఆ
ఇప్పుడు డబ్బులు పెట్టుకొని చేసుకోవచ్చు మళ్ళా మళ్ళ రాదు ఒకేసారి కలిపి పోవడం అది పెద్ద పెద్ద కంపెనీలకి మనం పోయి చేయి ఒకసారి కూడా చూడలేం లోపలికి పోయి వచ్చే చాన్స్
అవును చూసా క్యూ ఏ క్యూ సి అయన్ని ఏంటంటే అప్పుడు కప్పుడు అడిగితే అర్థం కావు ఎందుకంటే క్యూఏ క్యూసి అంటే సేమ్ గా ఉంటాయి అక్కడ పోయి చూసి నేర్చుకునేది వేరు గదా ఆ
ఉమ్
ఊ తిరిగె దాకా పక్ పక్కనపెడితె అది కూడా ఒకటి అనుకో కానీ ఇది వేరు కదా
ఉమ్
ఉమ్
అందుకని గమ్ముగున్ను
ఊ
ఇంకేం చేస్తా ఉన్నారు
ఏం చేయిలా
ఎప్పుడు బయలుదేరతారటైతే
ఆమె ఈ రోజ్ డేట్ మెయిల్ ప్రిన్సిపల్ చేత పెట్టిస్తే డేట్ చెప్తా అని చెప్పనింది నిన్న నైట్ అడిగిన డేట్ను డేట్ అక్క చెప్ప అని అడిగితే చెప్తాను మీరు ఫస్ట్ మెయిల్ పెట్టొచ్చండి అంటే ఫస్ట్ చూపిచ్చి కదా తనతో చెప్పిచ్చాలి అని చెప్పి అనింది సరే అని జెప్పి ఈరోజు బెట్టిపిచ్చిన
మే గబాండ రండి మే
అ మళ్ళీ ఇంటికి రిటర్న్ అయి మళ్ళీ ఇవి రావచ్చు మళ్ళీ సెమ్మ్ ఉంది కదా అని చెప్ప కదా నేను ముందు నుంచి డ్రై చేయమండి ప్ర ఇప్పుడు
సిమ్ ఉన్నా మీరు గబాని వచ్చారనుకో గబాని ఏడుకో చూచ్చు పది రజులు ఇంట్ ఉండదు
ఇంటికా ఆడుండచ్చు
ఆ సప్లీకి వుంటికి అన్నట్టు ఆ పది రోజలు చూసుకోవచ్చు లేకపోతే ఎత్నంటదా ఉంటా మనం చాలా ఆ నుంచి యెళ్ళేసి వచ్చి ఇంటికి అడ గదుండాల ఒక పది రోజులు అన్నా
ఆ మచ్చా కానీ వీళ్ళు అడ్వాన్స్ సప్లి పెడితే బాగుం మచ్చా త్రీ టూ లో ఉన్ందవా త్రీ వన్ లో ఉన్లా ఇక్కడ నుంచి పెట్టుకుంటా వస్తే క్లియర్ చేసుకుంటూ రావచ్చు ఇక్కడ పెడేస్తే అప్పుడు ఈ అదివల ఐదు అదువల అర్థమే కావదుా అసలు
మూడు మూడు పద్నాలుగు నలభై అనుకోన్నా పద్నాలుగు
సర్లే ఏయాదైనా వచ్చింది
ఆ
అదేనా వచ్చింది మంచి మంచిదే కదా
అదే తెల్లిం నన్నీ ఇరవై అని చెప్పి ఎంత ఎగతాలు చేశారు ఇరవై పద్దెనునా
ఉ అది మాట్లాడిన అందుకు పడి ఉంటది నా తెలుసు మే బ
అవును మాట్లాడిన దానికి ఏం నాకేం రాలా
ఆ ఓ ఇది పక్కన వాళ్ళదేనానా
ఆ
ఇప్పుడు నువ్వు తెలుగులో మాట్లాడిన చేయలేదా
అర్థం కాదా
నువ్వు తెలుగులో మాట్లాడింది చేయలేదు అంటున్నా
చేసా రెండు చేసా తల్లి నాకు ఇదే పడింది
ఫస్ట్ ట్వంటీ పడింది నువ్వు పక్క ఇప్పుడు నా తట్లా చేసినవా
ఆ అట్ట ఇ రెండు ఇంగ్లీషు తెలుగు రెండు మాట్లాడ
ఆ దానికి ట్వంీ పడి ఉంటది ఇప్పుడు దీనికి ఇది పడి ఉంటది నా నా తెలిసి చెక్ చేసి కొంచెం కొంచెం వేస్తున్నాడు వాడు అంటే అతను మేము అయింది హైదరాబాద్ అమ్మాడ పోయి జాయిన్ అయిపోదమ్మే
ఇదా
ఆ ఈయన కంపెనీ ఆడే ఉండేది పోయి జాయిన్ అయిపోద అంబదా ఎన్ని కాదు కానీ మంచి కాస్తన్నాయి
అ వ ే ఆ మీరు ఎప్పుడు వస్తారు మే ఆయనకి హైదరాబాద్కి
తెలిదు మచ్చా ఈ రోజు నైట్మె పెడితే దాన్ని బట్టి ఈమెయిల్ చూసుకుంటే వస్తే
అందరూ ఒక రోజు కలుద్దాము ఆడ
ఆ ఆ సరే సరే సరే సరే మీరు ఎక్కడో మేము ఎక్కడో చూసుకొని కలుద్దాం
ఎంత మిని ఉన్నా కూడా చాలా డిస్టెన్స్ ఏమి ఉంటది దూరం
ఆ
ఒక పాయింట్ కి ఆ చార్మినార్
ఒక రోజు అనుకని అయిపోతుదిలేమచ్చా ఒక రోజు అనుకుంటే అయిపోదలే మచ్చా చ్చ సెకండ్ సాటర్డే సాటడే సండే
కనబడుతా ఉండాలి అపుడప్ అప్పుడన్నా వచ్చి కొత్త మొహాలు వాళ్ళు మొహలు చూసి బెత్తరపోయేదానికన్నా మన మొకాలు మనం చూసుకోవాలి అప్పుడప్పుడన్నా కొత్తూరు కాబట్టి నాకు భయం వసంది పో తల్య అంత దూరం రావాలంటే పొట్టి పాప ఉంది నానోటి న్నుంచి మారలాసి పొట్టిది మే రా పోదాం రా పోదాం రా అని చెప్పి ఆడదాకా లాకొని పోతంది నాకు కూడా సర్లే అని చెప్పి నాకు అదే అనిపించి బయలుదేరా